ఆ హలో
బావున్నారా అండి
బావున్నాం అండి
ఏం చేస్తున్నారు బావున్నామండి ఏం చేస్తున్నారు
కారు సర్వీసింగ్ అండి
తిన్నారా అండి
డిన్నరా
ఇంకా లేదండి తినాలండి
ఎందుకండి ఇంకా ఇంత లేట్ అయ్యింది
ఇంట్లో పని అయిపోయ్యిందండి ఇప్పుడే
ఏం చేశారండి వంట స్పెషల్ ఈరోజు ఏంటి
ఏం లేదండి అన్నం ఆక్కూర
ఆక్కూర నా మరి తినకపోయారండి కా చాలా అయ్యింది గా టైం
తినాలండి బట్టలు ఉతకడం అయిపోయింది తినాలి
ఊహూ
ఏం చేస్తుంటారండి మీరు ఏం తిన్నారండి
నేనా నేనా అన్నం పప్పు తిన్నాయండి అన్నం పప్పు సాంబర్
ఓహో ఎలా ఉందండి వాతావరణం ఎండలు
ఎండలు బాగా ఉన్నాయండి బాగా పెడుతున్నాయి ఎండలు బయటికి రానియ్యట్లేదు అసలు
ఊ వర్షం ఏం పడట్లేదా అండి
వర్షం ఎందుకు పడుతాదండి ఎండాకాలం
ఇప్పుడు పడతాయండి కొన్ని చోట్ల
అంటే ఇప్పుడు కాదు మే ఇప్పుడు కాదండి ఇంకా టైం పడుతది పడ్డానికి ఇంకొక వన్ వీక్ అ ట్లా ఉగాది దగ్గర పడే టైం లో పడుతాది ఒకసారి
ఊహూ మీకు ఉగాది పండగ ఉందా అండి
ఉందండి
చేసుకుంటారా ఎలా చేసుకుంటారండి
అదేఅండి మేము నార్మల్గా నే అందరు చేసుకునేలాగానె
అ అంటే అది మీకు పెద్ద పండగనా
పెద్ద పండుగలానే అండి అది కూడా
అంటే మీరు పెద్దలకు బట్టలు ఎక్కిస్తారా ఆ పండక్కి
లేదండి మేము సంక్రాంత్రికి ఎక్కిస్తాం ఇప్పుడు కాదు
మ్ అది మీకు పెద్ద పండగండి అలా అయితే మళ్ళీ
సంక్రాంత్రి మాకు పెద్ద పండుగ ఏంటి నార్మల్ గానే ఇది అందరిలాగానే చేసుకునేలాగా ఉంటది
మ్ ఉమ్... సంక్రాంతి మీ సంక్రా మీ సైడ్ సంక్రాంతి బా జరిగిద్దాండి
మ్ బా జరుగుతాదండి ఫుల్ అదే మా ఊర్లో ఫుల్లు అదీ. మా ఊరి జాతరే
మ్ హూమ్ ఏం చదువుకున్నారండి
డిగ్రీ కంప్లీట్ అయిందం
అవునా మీకు ఫీజ్ పడిందా అండి అమౌంట్ కాలేజ్ అమౌంట్ మొత్తం
పర్లేదండి మాకు కూడా ఇంకా ఇంకా సిక్స్ థౌజండ్ పడాలి
సిక్స్ థౌజండ్
మ్
మీది బెటర్ అండి మాదింకా దారుణం
ఎంతండి
వన్ ల్యాక్ అండి
అనలేఖ అనలేక ఎవర ఇస్తారండి ఇప్పుడు
ఎవరయ్యరండి మేమే కట్టుకోవాలండి రెండు సంవత్సరాల్లో అసలే లేదండి ఒక సంవత్సరం చేసారండి అంత ఒక్క సంవత్సరం చేసారండి అంతే
హ
ఒక సంవత్సరం ఫార్టీ థౌజండ్ వేసారు ఇంకా మిగతా రెండు సంవత్సరాలువి త ఫార్టీ థౌజండ్ వేయ్యలేదండి అవి ఎయిటీ థౌసండ్ మళ్ళీ టీసి వాటికి వీటికి మొత్తం కలిగపితే ఎంత అవ్వుద్దండి ఇంకా
మ్
ఏం ప్రభుత్వమో ఏంటో అండి డబ్బులు అయ్యకునట్టా పెట్టాడు ఫస్ట్ ఏమ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇప్పుడేమో డబ్బులు కట్టాలి అని అంటున్నారు
అంటే ఇప్పుడు మారింది కదండి జ ఇంతకు మంది జగన్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కదా
అదేదో ముందే చెప్పాలి కదండి టైం బట్టేది ఇప్పుడు వేరే ప్రభుత్వం మారింది కాబట్టి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కలాగే దండి ఒకసారి జగన్ అయితే మా అకౌంట్ లోకి వేసి మేము కట్టే టోళ్ళమండి అప్పుడు మాకు తెలిసేది ఎంత అయి ఇది ఫీజు అని ఇప్పుడు డైరెక్ట్ గా అదే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ గవర్నమెంట్ డైరెక్ట్ గా కాలేజ్ కి వేసిదండి వాళ్ళు ఇప్పుడు వేసింద అనేది తెలిదు వేయందని తెలీదు వాళ్ళేమి కాలేజ్ లో నిజాలన్నీ చెప్తారని ఏం లేదండి వేయకపోయినా వేసినా వేయలేదనే చెప్తారండి కట్టించుకోవడానికి డబ్బులు
అవునండి
ఫస్ట్ ఏమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పారండి మా మా పేరెంట్స్ ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు ఇప్పుడు ఏం డబ్బు డబ్బులు కట్టమని అంటున్నారు అని తిడుతున్నడి
హ
మీకు హఓట హక్కు ఉందా అండి ఓటో హక్కు ఉంద ఇంకా రాలేదండి
ఎందుకండి
చేయించుకోలేదండి చేయించుకోవాలి ఎవ ఎవరికేస్తారండి మీరు ఒకటు
మీది ఎప్పుడు జనేసేన అండి జనసా
జనసేన కేస్త ఆయనన్నా కొంచెం బెటర్ లేండి కొన్ని గ్రామాలకి రోడ్లు లైట్లు అన్నీ ఇపించారు
అమ్
జాబ్ చేస్తుంటారా అండి మీరు
అవునండి
చదువు ఆపేశారా అండి
హలో
చదువు ఆపేశారా అండి హలో
అవునండి ఇప్పుడు ఆఫెస్నండి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయియందిండి
చాలా అండి డిగ్రీ వరకి
చాలనంతే
ఉమ్ డిగ్రీ వర్క్ చేసి జాబ్ చేస్తున్నార అన్నమాట
అమ్
మీరు సిబ్లింగ్స్ ఎంతమన్నా అండి
ఏంటండి
సిబ్లింగ్స్ ఎంతమంది అండి మీరు
ఉ చెన్నడి
సరేనా ఇప్పుడు ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి వస్తారా
నాహా నార్మల్ గా అడిగాను
నీవుడు నార్మల్ గా చెబుతున్నా
ఎంత ఉండొచ్చండి శాలరీ
ట్వంటి ట్వంటీ కే అట్ల స్టార్టింగ్
అహమ్ ఏముంటుందండి ఎక్కువ సాఫ్ట్వేర్లో
కోడింగ్ అంతే వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ని మనం పోతాది
ఒక కోర్సు ఎద్దేయడానికి ఎంత టైం పట్టిందండి
ఎ ఎక్స్పీరి బట్టి ఎక్స్పీరియన్స్ ని బట్టి ఉంటదు ఒకక్కక్కరు గల
ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఎన్ని రోజులు అయిపోగడతారండి
మనం చెప్పలేమంది అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు ఇవ్వ అనుకుంటే వన్ డేలో కూడాటస్
ఉహుమ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు బాగా అప్డేట్ అయిపోనా ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్నా ఏ ఎక్కువ అయిపోతుండ
సాఫ్ట్వేర్ పడిపోతుందండి ఇప్పుడు ఏఐ ఏ వచ్చినప్పటి నుంచి సాఫ్ట్వేర్ తక్కువ
ఏఐ మొత్తం ఇప్పుడు ఏఐ చుట్టూ తిరుగుతుందండి మొత్తం ఏ
పోడింగ్ కూడా ఏస్తుంది మనం ఒక కోడింగ్ కూడా ఏఐ విస్తరించింది
అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది కదండి చాలా మందికి
చాలా మంది జాబ్ లు పోతాయి సాఫ్ట్వేర్ అనేది ఇగ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపో అయిపో పోతాయి అనుకుంటాన్నాయి
ఉమ్ అంటే ఏఐ అంటే అది మొత్తం ఎడిటింగ్ అదే చేసుకుంటదా అండి
ఏది కావాల్ల అది టైప్ చేస్తే చాలు అదే ఇచ్చేస్తే మొత్తం
హ్మ్ హు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తారుగా అండి నార్మల్గా
హ్మ్
అది కూడా ఏఐ చేసేస్తుందా అండి మనుషులు ఏమైన ఉండాల దానికి
ఏఐ చేస్తుంది మనుషులు ఏం అవసరం లేదు మనం టైప్ చేసి ఆ వీడియోని వీడియో కావాలని పెట్టేస్తే అదే చేసేస్తుంది విత్ వాయిస్ తో సహా
వాయిస్ ఏఐ వాయిస్ వచ్చుద్దేమో కదండి మీ సైడు మార్కెటింగ్ ఎలా ఉందండి
ఇప్పుడంతా అన్ సీజన్ కదండి ఇంకా స్టార్ట్ అవ్వాలి
హ్మ్ హు అంటే ధరలు ఇప్పుడు కొంచెం తక్కువే ఉంటాయి గా అండి
ఇప్పుడు ఏం అందరూ అందులో ఇప్పుడు అన్ సీజన్ కదండి ఎక్కువ ఇప్పుడు ఉండదు కదా బయట పంటలు అన్నీ అయిపోయింటాయి
ఈ టైమ్ లో బాగా సేల్ అయ్యేవి అయితే మాత్రం ఫ్రూట్స్ ఎక్కువ సేల్ అయి
ఫ్రూట్స్ ఫ్రూట్స్ వాటర్ మిలియన్స్ అలాంటివి ఎక్కువ హెవీ వాటర్ కంటెంట్ ఉండేవి ఎక్కువ సేల్ అయితాయి
ఉమ్ ఇప్పుడు మళ్ళీ మ్యాంగో సీజన్ వచ్చిందండి
ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఒక టూ మంత్స్ ఉంటే
అవి ఇష్టం వచ్చేస్తాయండి ఆల్రెడీ కాయలు కాసింటాయి
ఉమ్
ఉమ్ లాస్ట్ లో పచ్చళ్ళ పెడతారు లేదా ఇప్పుడు కాయలు కాసినప్పుడు పచ్చళ్ళు పెడతారు ఎక్కువ మంది
ఉమ్ అవునా
ఇప్పుడు సీజన్ మొత్తం మామిడికాయ మీదే నడుస్తుదండి ఇం మొత్తం సీజన్ మొత్తం ఈ సీజన్ మొత్తం మామిడికాయలే ఇంకా
ఉమ్
పశ్చిమ గోదావరి సైడ్ ఎక్కువగా ఉంటాయండి అవి తెలంగాణ అట్ సైడ్ మొత్తం
హ్